హలో
చెప్పండి
బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారండి
బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఇగో శిక్కులు చేతున్న అండి
ఓకే
చిక్కులు గుడాలకు మంచిగా ఉంటాయని చిక్కుల అన్నీ చెరుగుతున్నా కొత్త కత్తయి కదా వికులు అవి పొట్టంతా అయింది ఎన్నై చిక్కులై ఎండబెట్టి చెట్టు మీదకించ తనిపేసి ఎండ పెెట్టి ఆయత దంచి గింజలు తీసి దంట్ల ఉప్పు రాసి ఎండలో పోస్తే గుడాలు ఎప్పుడనా గుడలు పోసుకున్నప్పుడు మంచి టేస్ట్ ఉంటాయి
అవునా అండి మీరు ఈరెలో గుడలు పోసారా
ఆ బబ్బర్లు పోసిన గినన్ని పొద్దున్న చికెన్ కర్రీ వేసుకునిండి టీ మంబెర్ గుడాలు నుడి బాగున్నాయి మా బాబు బాగున్నాయి అన్నాడు
అవునా
మా బాబాకు బాగా ఇష్టం అండి అవి
మీరింకా ఏమేమి వంటలు చేస్తారంండి
అన్ని రకాలుగా చేస్తామ అన్నీ
అంటే ఒకటి చెప్పండి
అన్ని రకాల అంటే మటన్ చికెను చికెన్ బిర్యాయి చికెన్ తొక్కు చేపల తొక్కు చేపల కర్రీ చేపల ఫ్రై అన్నీ చేస్తామండి ఇంట్లో
నాకు చేపల కర్రీ అంటే చాలా ఇష్టం అండి
అవునా
అవునండి మీరు నా కోసం రెసిపీ చెప్ త్తర
ఆ చెప్తానండి
చెప్పండి
ఫస్ట్ చేపలు తీసుకొని కడిగి శుభ్రం చేసుకోవాల
హ్మ్
చేసుకున్న తర్వాత ఆవీటిలని మంచి చింతపండుల చింతపండు నీళ్ళలో నానబెట్టాల
ఆ
చింతపండు నీళ్ళలో నానబెట్టి ఉలిగడ్డ పేస్టు నువ్వుల పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు చెయ్యాలి
అలం వెల్లులు పేస్ట్ చేయడం మీకు వచ్ చ్చ అండి మీరు ఓన్గా ప్రిపేర్ చేస్తార ఏంటి ఇలా
అవును చేస్తామండి అల్లం కొని కచ్చుపండి మార్కెట్ నుంచి పొట్టు తీసేసి కొంచెం సేపు ఆరబెట్టి ఎల్లిగడ్డలు పొట్టు తీసేసి అల మల్లిగడ్డలు ఉపుతామండి మిక్సీలో
అవునా అండి మీకు చి చికెన్ బిర్యానీ వండడం వచ్చా అండి
ఆ వస్తది చికెన్ బిర్యానీ మ మటన్ బిర్యానీ అన్నీ వేస్తానండి మా బాబుకి బాగా ఇష్టం అండి మా పెద్ద బాబుకి
అవునా అండి
హ్మ్
మటన్ ధమ్ బిర్యానీ మీకు చేయొచ్చా అండి
ఆ చెయొచ్చండి చేస్తానండి అది కూ ఇష్టమం మా బాబుకి మా బాబు కి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టండి హ్మ్
అవునా అండి
అవును
ఇంకా ఏంటండి మీ స్టడీ ఎలా సాగుతుంది
మొన్ననే పీజీ చేసినా అండి పి జి చేసిన పి జి అయిపోయింది డి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితున్నా
ఇంకా ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రా ఆ ఇంకా ఏయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారండి
ఆర్ ఆర్ బి
ఆర్ ఆర్ బి కి ప్రిపేర్ అవుతున్నారా
ఆవు
ఇంకా కొన్ని మెలు వాళ్లు చెప్తారా ఎలా చదువుకోవాలి ఏంటో
ఆ చెప్తాను
చెప్పండి
ఎలా చదువుకోవాలంటే పొద్దున ఇవ్వాలండి నాలుగు గంటలకు
లేేచీ
నాలుగు గంటలకి లేసి ముఖం కడుక్కకొని
అ
కొంచెం సేపు ఒక ఐదు పది నిమిషాలు అడ ఇటు తిరగాలండి ఎందుకంటే మబ్బు పోతుది నిద్రలో లేస్తాం కదా పొద్దున
అవునవునండి మబ్బు ఉండకూడదు గదా మబ్బు ఉంటే ఎలాగండి
మబ్బు అయిన తర్వాత అటూ ఇటు అంటే నాలుగు ము అయితది నాలుగు ముప్పైకి ఆ నాలుగు నాలుగున్నర కు స్టడీ మీద కూర్చోవాల
ఆ
అప్పుడు ఎం తయారు అది చదువు మంచిగా నీతికెక్తుది
అ
హ్మ్మ్ ఇంకా నీకేమైనా సలహాలు కావాలంటే చెప్పు చెప్పండి నేను చెప్తా
సరేనండి జ అడుగుతాను ఆ మీరు ఇంకా ఆ ఎమేం పనులు చేస్తుంటారు
మేము అన్నీ చేస్తామండి చదువుకు చదువు ఇంటి పని వంట పని ఇలా ఎవరైనా వస్తే ఇలా మంచిగా మాట్లాడడం చేయడం అవన్నీ చేస్తామండి
ఓకే ఇంకా ఆ మీరు ఇంకా చదువుకోవడంలో ఇంకేమనా మేలుకవాలు చెప్తారా
ఇంకేందండి మబ్బులు లేసి మా చదవాలి ఒక రెండు గంటలంటే ఖచ్చితంగా చదవాలి చదివిన తర్వాత టిఫిన్ చేయాల పొద్దున్నన్ని ఆరున్నరకు
ఆరున్నరకు టిఫిన్ చేయాలా
ఆ టిఫిన్ తినాలా టీ తాగాల
అరున్నారకు కా
హ
ఆ ఆ
టీ తాగాల టిఫిన్ చేయాలి చేసిన తర్వాత ఆ ఇంత జరిసేపు అటు ఇటు తిరిగి స్నానం గేనం చేసి గుడి కి పోవాలి దేవుడు కూడా ముఖ్యమే కదా ఆ ఖచ్చితంగా పోవాల గుడికి ఈ
అవును
గుడికిపోయి దేవుడి దర్శనం చేసుకొని వచ్చి జరిసేపు ఇంట్లో అమ్మ నాన్నతోని అన్న తమ్ముళ్లతోని మంచిగా ఉండాలండి అక్క చెల్లెళ్లతోని
దేవుడి దర్శనం అంటే దేవుడి దర్శనం అంటే ఏ టెంపుల్స్ కి వెళ్లరండి ఇప్పటి దాకా మీరు
ఆంజనేయ స్వామి దర్శనం నరసింహస్వామి గుడి మా ఊళ్ళ అన్ని టెంపుల్ ఉంటాయిండి ఆంజనేయ స్వామి ఉంటది ఆ నరసింహస్వామి టెంపులు వెంకటేశ్వర స్వామి టెంపులు ఇప్పుడు కొత్త కాటారండి వీరాంజనేయులు అదియితే ఇంకా చాలా బాగుంటందండి అసలు ఆడికి రానోళ్ళు లేరు మస్తు మంది అసలు పట్టనే పట్టారు పబ్లిక్
చూడాలండి మరి ఆ ప్లేస్
ఓ మస్తు మంచిగా ఉంటదండి పెద్దగుంటది జాగా విన్న అంత గుడికా ఆడుకోతే అసలు ఎంత మనశ్శాంతి ఉంటదో
ఓ మనశ్శాంతి అంటే ఆ నాకు ఒకటి గుర్తుకొచ్చింది మీరు మనశాంతిగా ఉన్నా మనశ్శాంతిగా ఉన్నరాండి
ఆ ఉన్నాం టెంపుల్కి పోయి, ఇట్లా ప్చ్, ఇంట్ల ఆ పని, ఈ పని వేసుకుంటే బోర్ వత్తది కదండి. బోర్ వచ్చినప్పుడల్లా మేము టెంపుల్ పోతం మా బాబుకైతే ఇంకా చాలా ఇష్టం టేం పలువును
అవునండి ఏ టెంపులు కి కెళ్ళారా అండి మీరు ఇప్పటివరకు
చెప్పట్ని ఇంకా ఏమన్నుంటే
ఉ ఏ ఏ టెంపుల్కేళ్లారు ఇప్పటి వరకు
మేము ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఆ రాయసురు టెంపుల్ కి
ఆ నాగోబా నాగోబా టెంపుల్కి
ఆ
నాగోబా టెంపుల్కి
అవునాగోబా టెంపుల్ కూడా పోయినామండి కేస్లాపూర్ కి ఆదిలాబాద్ జిల్లా
అవునా అండి మరి అ చెప్తలేరు మరి అ చెప్తలేరు
ఇగ అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ కి చెప్దామని మీరు ఏవీ ఏవీ అనీ అడిగి ఉండ్రు కాబట్టి, అన్ని ఇగ ఫస్ట్ నుంచి చెప్కరావాలి కదండి. గిగి టెంపుల్ పోయినమండి అని.
అవునం
ఆ ఇంద్రాదేవి టెంపుల్క్కుడా పోయినామండీ ఎంత బాగుందో
అవునా ఆంటీ ఇంద్రాదేవి టెంపుల్లో ఏం జేస్తా రండి
అక్కడ ఇంది రామ్మ ఉంటది, ఇంద్రాదేవి ఉంటది. అక్కడ అంతా మరటోళ్లే ఉంటారండి అక్కడ. చాలా బాగుంటది ఆ
హ్మ్ మీకు ఇంకా ఏమేమంటే ఇష్టమండి డ్యాన్సు గూమ్రా లాంటివి ఏమనా చేస్తారా
అవి రావుగాని డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు
మీరు డాన్స్ చేస్తారా
కొంచెం కొంచెం ట్రై చేస్తానండి పూర్తిగా రాదు
ఓకేనండి ఇంకా ఇంకా మీరు ఇంకా ఏమైనా స్పెషల్గా లాంటివి చేస్తుంటారా
ఆ చేస్తానండి
ఆ మీకు ఇష్టమైనా అవునా మీకు ఇష్ట ఇష్టమైన సీరియల్స్ ఏమైనా చెప్తారా
ఆహ్
సీరియల్స్ ఇస్టం అైనవి
నాకు సీరియల్ అంటే చాలా ఇష్టం ఇవి వంటలు బాగా చేస్తున్నాండి వరియల్ వంటలక్క
అవునా అండి
అవును వైరల్ వంటలకా బాగా మంచి ఉంటుందండి సీరియల్ అది శ్రీదేవి డ్రామ కంపెనీ ఈవెంట్స్ బాగా చుతానండి నేను నాకు ఈవెంట్స్ అంటే చాలా చాలా ఇష్ ష్టం
ఆ హ్ ఇంకా ఇంకా ఇంకా ఆ చక్కగా ఇంకా పద్ధతిగా రెడీ అయ్యి గుడికి వెళ్ళిన తర్వాత చాలా చక్కగా ఉండాలని అంటారు కదా
అవును
ఆ మీరు ఇంకా ఇంకా ఎలాగా చదువు కోవాలని ఇంకా ఎలాగా ముందు కెళ్లాలని ఆశిస్తున్నారు
నాకైతే చదువు అయిపోయిన తర్వాత జాబు చేయ్యాలని చాలా ఇష్టమండి
ధన్యవాదాలండి